ఆ చె చెప్పండి
ఆ బాగున్నామ అండి మీరు బాగున్నా అ
బాగున్నామండి
ఏం చేస్తారండి వినిపిస్తున్నా అండి వాయిస్ క్లియర్ గా
క్లియర్గా ఉందండి వాయిస్ వినిపిస్తుందండి
మ్ తిన్నారా అండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసారా
ఆ చేసి
ఆ మేము కూడా ఇంత ముందుకే తిన్నామండి
ంక ఇం చేస్తున్నారండి
ఏం లేదండి ఇక ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, ఒకటే కొట్టుకుంటుడండి కొంచెం లేటయింది
అంటే సండే వస్తే అదే కొట్టుకోవడం మీరుద
ఆజ అంది ఏం కర్రీ చేసారండి
సాంబార్ండి
అవునండి పిల్లలు ఇష్టంగా తింటారు సాంబార్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా
అవునండి
వాళ్ళకి ఇష్టమైన పుడ్స్ ఉంటే వాళ్ళు ఇగ
మంచి ఇంటర్వ్యూ
ఆ మంచిది ఇంటరండి
ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే మా నాన్న వాళ్ళు కొన్ని పా పాలు పంపించారండి అదే వేడి చేస్తున్నామండి
మీ మమ్మీ వాళ్ళకంటే బర్లు ఉండే
ఆ ఉన్నాయండి బర్లు ఉన్నాయి ఇంకా మా నాన్న రోజు పంపిస్తాడండి పాలు పంపిస్తే ఇగ అవి కాబట్టి పిల్లలకి కాని పెరుగు చేసుకోవడం కాని చేస్ తమండి బర్రె పాలేేనండి ఆవు ఏం లేవు బర్లే ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి
ఆవు పాల్ బర్రెపాల కన్నా ఆవుపాలు మంచిగా ఉంటదంట కదండి టేస్టు
మాకు ఆవుపాలేనండి మాకు బర్లు ఉన్నాయి గాని బర్లు ఇవ్వట్లేదు జస్ట్ ఒక రెండు ఆవులు పాలు
మ్మ్ ఆవు పాలు చాలా బాగుంటాయి అంటా కదండి
ఆ బాగుంటాయండి టీ కి బాగుంటది పెరుగు బాగుంటది
ఆ బర్రెపాల కన్నా ఆవు పాలు చాలా టేస్ట్ ఉంటాయని అంటారు
కానీ బర్ రే పెరుగు అనేది మా అట్లా గడ్డలు అలా ఉండదండి కొంచెం వాటర్ వాటర్ ఉంటాయి పాలు
మ్మ్
హెల్దీకి మంచిదిండి తొందర డైజెషన్ అయితే
ఆ ఇవి తొందర డైజెషన్ అయితే అవు పాలు ఇట్లా ఏమైనా వేస్తారండి పాల మీ గడ తీసి నెయ్యి లాగా పాలకోవా అట్లా వేస్తారా అండి ఎప్పుడైనా
లేదంటే నెయ్యిదీస్తాం గానీ పాల కువలాంటివి ఏం చేయము జస్ట్ నెయ్యి తీస్తాం
ఉంది గదా పాల మీగడ యూస్ చేసి చేస్తారు
డైలీ పై మీగడ తీసేసి తోళ్లా ఏసి ఫ్రిజ్ లో పెడ్తాము ఓకే సారి తీసేస్ నెయ్యి చేసి వేడి చేస్తాం
అమ్ముతారా అండి నెయ్యిని ఇంట్లో వరకి వాడు తుంటారా
కే వాడుకుంటామండి ఇంట్లో మా పిల్లలు ఇష్టంగా తింటారు నెయ్యి మా వారు పిల్లలు
మనం కూడా ఏదైనా ఇప్పుడు వెరైటీస్ చెయ్యాలన్నా ఆయిల్ బదులు నెయ్యేసి వేయించచ్చు మంచిగా
ఆ నేను ఉప్మా చేయాలంటే అలానే చేస్తానండి కొంచెం ఆయిల్ ఎయ్యను నెయ్యేసి వేంపిన తర్వాత ఉప్మా చేస్తా
ఆ అవునండి కానీ కొంతమంది పిల్లలేమో నెయ్యిస్ పెన్లుగూషి తినరు
లేదండి మా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఆవు నెయ్యి కొంచెం వేరే స్మెల్ లా ఉంటది
అవునండి ఇ మా చిన ఆ అబ్బాయి అతే నెయ్యి స్మెల్ వస్తానే వద్దు వదు అంటాడు
నాగ నచ్చిదండి మళ్ళా స్మెల్ నేను తినను ఊహూ నాకు ఆ స్మెల్ చూస్ సే నస తినాలన్పియ్యదు
అవునండి కొంతమందికి ఇష్టం ఉండదు
నాకు అస్సలు నచ్చేది కానీ వాళ్ళకి ఇష్టం కదా తప్పదు చేయాలి
మ్ ఇంకా
నేను సపరేట్ ఫస్ట్ నేను ఇడ్లు పెట్టుకొని పక్క పెట్టుకొని, తర్వాత పిల్లవాళ్ళకి వాళ్ళకు నెయ్యేసి పెడతా
ఉండి
ఇంకా ఇడ్లీ ఉన్న దోశ అనే తిండాను ఇంకా ఉప్మా ఇవన్నీ నా వరకు రాదు నాకు అన్న స్మెల్ పడదు నేను తినను
కొంచెం లైట్ వేసినా కూడా తినారా అండి ఇక
లే ద సలుదిినండి ని
హ
మా వారు పప్పు చేయాలి కాని ఇష్టంగా తింటారు ఇక
న పప్పుూ మామిడికి పచ్చడి వేసుకొని తింటే బాగుంటందండి ఇక మీ ఇప్పుడు ఎట్లా అండి ఉగాది పండుగ వస్తుంది, ఫెస్టివల్ ఏమైనా షాపింగ్ అట్లా ఏమైనా ఇస్తారా అండి.
మేము ఎక్కువ మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్లు అంటే షాప్ చేస్తామండి ఫెస్టివల్ అంత ఇంట్రెస్ట్ పెట్టావాని
అవునండి
ఎందుకంటే ఇప్పుడు బర్త్డేలోకి తీసుకోవాలి తప్పదు నెక్స్ట్ వచ్చేసి ఎవరనా మ్యారేజ్ అంటే హాఫ్ శారీస్ అ అలా వెళ్ళినప్పుడే, ఒక టూ డ్రెస్సెస్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకొని వస్తాం ఇక అంతే, మళ్ళా మళ్ళీ వెళ్ళడం అంటే ఇబ్బంది అవుద్దండి.
అవునండి
హ
పండగ ఎట్లా వేసుకుంటారంండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఎంతరా ఇక్కడే చకుంటారా అండి
ఇంటికి వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇప్పుడు గాది ఫెస్టివల్ అంటే పచ్చడి చేసుకోవడం బచ్చలు చేసుకుంటాం
హ అవునండి
అ
ఇకెట్లా అనిపిస్తా అండి మీకు అంటే అక్కడ వాతావరణం హలో
ఆ చెప్పండి
ఆ ఎట్లా అనిపిస్తుందిండి అక్కడ వాతావరణం ఊర్లలో మంచిగా అ
అమ్మ వాళ్ళ ఇంటికాడ వాతావరణం మంచి అనిపిస్తా ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాారు కదా అక్కడ
అవునండి ఇక్కడ పని చేసి చేసి అలసిపోయి అక్కడ కొంచెం బెస్ట్ తీసుకుంటాం కాబట్టి మనకి మంచిగా అనిపిస్తాం మనం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లు ఉంటదంటే మనం రోజు ఇక్కడ ఫైవ్ థర్టీ క అట్లా లేస్తాం కదా అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే
అవసరమ లేదు సేవన్కు లేస్తాము మీరు కూడా లేకపోదు అసలు ఎందుకంటే వాళ్ళలక్కడ చస్ ని చేసుకొని వస్తారు కద ఎందుకు లేదు గుడ్ మార్నింగ్ అని చెప్పేసిలైబర్
ఉ అవునండి అట్లాంటది మంచిగా అనిపిస్తుంది ఇక మళ్ళీ అదేమింటో కాని అక్కడికి రాగానే ఆటోమేటిక్ గా మేలికి వచ్చేస్తంది త మల అక్కడే మా మబ్బు మబ్బు లాగా అనిపిస్తది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడకి వచ్చిన తర్వాత మళ ఆటోమేటిక్గా మెల్కస్తది ఇక అ మీకు కూడా అట్లానే అనిపిస్తంద అండి ఏం లేదండి ఇగో ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుందండి ఇక వాళ్ళతో కూర్చున్నామండి ఊరికే ఇంకా మా ఇంటి ముందు అయితే ఇంకా పత్ పచ్చిసి ఆడుతూ రండి తెలుసా మీకు పచ్చిసు
ఆ ఓకే తెలుసాండి మీకు ప
ఆ అది ఆడడానికి రమ్మని పిలుస్తున్నారు మీరు ఆడతారా అ ఆ ఆడ తామండి ఇక్కడ చాలా మంది ఉంటారండి మా చుట్టుపక్కల వాళ్ మంచిగ గూచ్చోనీ ఈ ఇంకా కొంతమంది వత్తులు చేస్తారు కొంతమంది పచ్చీసాడడం కొంతమంది ఇప్పుడు పనికి వచ్చినాక మాట్లాడు కోడం అట్లా చేస్తారండి ఇంకా పచ్చీస్ అంటే ఒకసారి కూర్చుంటే ఒక్క ఆట అయిపోయేసరికి గంట సేపు బడతదండి అట్లా వాళ్ళకి కొంచెం టైం పాస్ సైతా ఉంటది ఇక ఇంకా అందరు ఊకే టీవీ కూడా చూడలేం కదా అండి టీవీ
ఈ సమ్మర్ లో టీవీ చూడ చూడాలన్నా కూడా బోర్ కొడతుంది ఎందుకో వేరే టైమ్ లో చూడాలంటే చూస్తాం కానీ సమ్మర్లో చూడాలంటే ఎందుకు ఇంట్లో కూర్చొని చూడలే చెట్ల కింది పోతే బాగుందినిపిస్తది
మ్ మళ్ళీ ఎట్లా అనిపిస్తామంటే, చూసిన సినిమాల్లో మూవీస్ వచ్చినా కూడా అంతగాన మేం చూడాలనిపి, చూసింది కదా మళ్ళీ ఏముంది చూసేది అనిపిస్తది ఏదన్నా, కొత్త వెరైటీ మూవీస్ వస్తేనే చూడాలనిపిస్తుంది నాకైతే మీకు ఎట్లా అనిపిస్తదండి
ఇంకా చెప్పండి
మీరు కూడా అట్ల నేనండి చూస్తారా అండి మూవీస్ ఎక్కువ
మూవీస్ చాలా తక్కువ చూస్తామండి
అవునండి
మూవీస్ ఎక్కువ చేసి ఇంట్రెస్ట్ పెట్టాము అ ప్రోగ్రామ్స్ అయితే కంపల్సరీ చూస్తామండి మీటిలో చే పరివార ప్రోగ్రామ్ అయితే మీద నిన్న అవార్డ్స్ ఇలాంటివి వస్తాయి కదా
మ్ అంతమందికు బిగ్ బాస్ వస్తాది కదండి
ఆ బిగ్ బాస్ చూసామండి మిస్ కాకుండా బిగ్ బాస్ చూసాము నువ్ నెక్స్ట్ ఇప్పుడు ఆట వస్తుంది ఆట బావుంటుంది
ఉమ్ అవునండి ఆ ట ఇక్క డ్యాన్స్ షోస్ అట్లా చూస్తారా అండి ఏమైనా
అ చూస్తామండి
మ్
ఇ టి వి లో వచ్చే ప్రతి ప్రో గుర్రమ్మూవీ న్యూసే పోయునాంకొస్తాయి కదా అవి అన్నీ చూస్తామండి పాడుతా తియ్యగా జబర్దస్త్ ఢీ జోడి ఇవన్నీ చూస్
మి ఇప్పుడు బిగ్ బాస్ జోడీస్ కూడా మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు కదండి అది చూస్
ఆ అది కూడా చూస్తున్నాం గానీ అదంత ఇంట్రెస్ట్ అని పియ్యట్లేదని ఎందుకు అందులో కొట్టుకోవుడే బాగుంది ఆట కన్నా వాళ్ళు చేసే డ్యాన్స్ కన్నా
ఆ ఔనండి ఇంకా ఆఫ్టర్స్
క్కవైతుంది
అమె హే అమె ఉమ్
అంతకుందు కొంచెం ఇంట్రెస్ట్గా చూసినాం కానీ మళ్ళ రీతు వస్తే కాంచి వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుందండి చూడట్లే ఈ మధ్యలిగ
ఊహూ అంతే కొన్ని వాళ్ళు హైలైట్ అవ్వడానికి కూడా కొంతమం లేం తీసుకొచ్చిపెడతారు అట్లా దాన్ అట్లా అట్ల నైనా చూస్తారని కొంతమంది
మానసు వాళ్ళయి బావున్ టే వాళ్ళ చూడాలనిపిస్తది తను వచ్చేసరికి చూడబుద్ ద్ది కాదు మరి
ఇంకా ఫోన్ లో ఇట్లా రీల్స్ కానీ అట్లా ఏమైనా చేస్తారా అండి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ గాని అట్లా ఏమైనా చేస్తారండి యూ ట్యూబ్ షాప్ వీడియోస్ అట్లా
గ్రామ్ ఓపన్ చేస్తనే కోప్పడత మ్ మ చిన్న పాప పో ఇష్టం ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ను ఎంట ఇష్టం
రీల్స్ చేయడం డ్యాన్స్ చేయడం అవునండి
ఏదనా మామూలుగా ఫొటోస్ లాంటివి పెడితేనే తనకి నచ్చదు వద్దు ఇంస్టాగ్రామ్ పెట్టొద్దు ఇంస్టాగ్రామ్ తీసేయాలి డిలీట్ చేయాలడి అంటాడు
ఉమ్ అవునండి కొంతమంది ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది రీల్స్ కూడా కొంచెం ఎక్కువ చేస్తారు కదండి పిల్లలు రీల్స్ కానీ
అవునండి అట్లా చేనీయడు మా వారు కావాలంటే డ్యాన్స్ యేవాళ్నంటే ఏదైనా మ్యారేజ్ లెకు డీజే పెట్టిన ఏదైనా చేేసినా ఇంటి ముందుకుసేపు వాళ్ళే డాన్స్ చేస్తరు వచ్చే ఆడి
అంతే అండి ఇంకా ఇప్పుడు అన్నిటికి ఈడజెసేగా పెళ్ళికైనా ఇప్పుడు వినాయకుడికియినా దేనికి
అవునండి ఓకే అండి
ఓకే అండి